హలో
హలో
ఆ వినపడుతుందా అండి
ఆ వినబడుతుంది చెప్పండి బాగున్నారా అండి
ఆ బాగున్నాం మీ వాయిస్ తక్కువ అవుతుందండి కొద్దిగా సిగ్నల్ దగ్గరకి రండి
ఇప్పుడు క్లియర్ గా వినబడుతుందా సిగ్నల్ కాడ్లో ఉన్నా నేనైతే
ఆహా ఇట్లా లాస్ట్ తక్కువ అవ్వకుంటా వస్తుంది
అవునా ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉన్న ఇప్పుడైతే ప్రెజెంట్ నెట్వర్క్ ఫుల్ ఉన్నది
ఆహా ఊ బాగున్నారండి మీరు
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ మేము కూడా బాగున్నాం లంచ్ అయిందా ఆ టిఫిన్ అయిందా
అప్పుడే అయిపోయింది టిఫిన్
ఆ ఏం లేదు వెజిటేబుల్ కట్ చేస్తాను ఆ మాది కూడా అయింది
అవునా ఏం చేశారా టిఫిన్
టిఫిన్ ఇవాళ ఇడ్లీ చేసాం
అవునా
ఊ ఏం మరి కర్రీ ఏం చేసిరు మధ్యాహ్నం కతే ఆ అవును అది ఇప్పుడే అది తోట కూర కట్ చేస్తున్నా
అవునా తోట కూర చేస్తునారా ఎట్లా మీకు
ఇట్లా మీకు టిఫీన్ ఎవరు కొంట్టవరా ఆహా లేదు ఇక మార్నింగ్ పంపిస్తాం పిల్లలు ఉన్నార కు మరి హౌస్ వైఫ్ ను ఆ ఉహు ఆ ఇద్దరు పిల్లలు మార్నింగ్ ఆలు టిఫిన్ జే ఆ మర్నింగ్ అయిపోతది వాళకు
అవును
ఊ నేన్ ఇప్పుడు మల్లి మధ్యాహ్నం వంట చేసుకుంటాం
అవునా మాకు ఇంకా పిల్లల ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది ఒకళ్ళకి పంపిన ఇంకొకళ్ళకి జ్వర వస్తుంది అయితే ఇక పంపలే
ఆహా చిన్న వాళ్ళైనా పెద్ద పెద్దవా పిల్లలు
లే చిన్నోలే యూకేజీ ఇంకో నర్సరీ
అమ్మా బానే చిన్న ఉన్నరు
ఆ బాగానే
ఊ ఆహా మరి మంచినే ఫ్రీ అయ్యంరు మీరు
ఉ ఇగో మాకేందంటే కొంచెం అప్ అండ్ డౌన్ వెళ్తారు మార్నింగ ఏ బస్ వెళ్ళి పోతది ఎయిట్కి వెళ్లి పోతది ఎయిట్ కాకముందు
ఆ మొత్తం దగడి ఐతది ఇగ స్కూల్ ల ఆమె వున్ను
ఆ స్కూల్ లాంగ్ ఉండది మాది కొంచెం చిన్న విలేజ్లాంటిది మాకు దగ్గర్లో సిటీ ఉన్నది
ఊ ఇగ అక్కడికె పంపిస్తా స్కూల్ కి మా మమ్మీ వాళ్ళ స్కూల్కి అక్కడికి పంపిస్తరు ఇగ
ఆ ఇక అక్కడికే వెళ్ళేస్తాయి ఎందుకంటే అక్కడ మా మమ్మీ వాళ్ళు కూడా ఉంటారు
ఆ
ఇగ అక్కడికి వెళ్ళిస్తాం ఇక్కడ ఇంకో సైడ్ ఉంది గాని అక్కడ ఎవరు ఇగ అక్కడ మాకు తెలిసినోళ్ ఎవరు లేరు కాబట్టి ఏదైనా ఫీవర్ వస్తే కింటా ఎవరైనా తీసుకెళ్ ఉండాలని మా మమ్మీ వాళ్ళ క్కేసిన అక్కడ ఉండి పొమ్మ అంటే పోతలేరు ఇగ అందుకే అప్ అండ్ డౌన్ బస్సు
ఆ
మీకు దగ్గరనే నా స్కూల్ పై ఎందుకు ఫిఫ్టీ కిలోమీనాట్ బాగా దూరం ఉంటే హాఫ్
అమ్మమ్మా మంచినే అంత చిన్న పిల్లల్ని మరి దూరం బాగా మంచినే తిను బస్సులో పాపం
ఆ ఈగ ఆ బస్ ఇక్కడకి వస్తాది
అదే
ఇంకోటితే ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నది ఇగా దాన్ని చూడాలా ఇదయితే ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ తక్కువ ఎక్కువ ఉంది కదా
ఆ ఆ
అయ్యో ఫైవ్ ఎమ్ ఫైవ్ కిలోమీటర్ల తక్కువ కొన్నది మా ఏదైనా అవసరం పడితే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు అని అట్లా వేసేసి అన్నట్టు
మ్ హా ఆ మరి లేస్తారా వెళ్తారా రెడీ అయితరా
బరాబర్ వాళ్ళు సిక్స్ థర్టీ సెవెన్ వరకు లేస్తారు టైమ్ కి లేస్తారు హాఫ్ అన్ అవర్ ఉంటది హాఫ్ ఆఫెన్ అవర్ లో కంప్లీట్ చేయాలి వాళ్ళకి, టిఫిన్ అన్ని రెడీ చేసి ఉంచుతా
ఆ ఇ
తర్వాత వాళ్ళనే ఏం చేసిండ్రు బ్రష్ చేపించాలా అన్ని చేయాలిగా వాళ్ళకి ఇద్దరికి
ఆ ఎంతేమన్నా లేదు చిన్నోళ్ళు అంతేన్నారు పెద్దోళ్ళు అంతేన్నారు మా వాళ్ళు ఫిఫ్త్ ఒకళ్ళు సెవెంత్ అయినా టైం కి లేస్తారు సెవెన్ కి లేసి ఎయిట్ వరకు వెళ్ళిపోతారు వన్ అవర్లో ఇవన్నీ రెడీ పెడతాను వాళ్ళు లేసి
అదే ఇక వాళ్ళని రెడీ పెట్టిన తర్వాత మనకే పడతాది టైం ఎట్లా వాళ్ళని రెడీ చేయాలి అది ఇది అల్లనే పోతది టైం
హా ఇంకా ఉండాలి లే లే మనీ హా ఫో త్రీ కిలోమీటర్స్ ఉంటాది
మాకన్నా తక్కువ మాదే ఎక్కువ ఉన్నది
అవునమ్ మేమే షాక్ అవుతున్న అంత చిన్న పిల్లల మధ్యనే వెళ్తున్నారు దూరం
మా ఊర్లో కూడా స్కూల్ లేదు అసలు ఇట్లా గవర్నమెంట్ స్కూల్ అంటారు కదా హా అవి ఇది కూడా లేవు, ఒక త్రీ కిలోమీటర్ దూరం ఉన్ అక్కడికి వె వెళ్ళాలంటే దానికి ఇంకా చిన్న పిల్లలకు ఆటో అయినా ఏదైనా కావాలి వెళ్ళరాదన్నట్టు.
ఇంకా, వంట ఏం చేసిండ్రు ఇవాళ?
ఇవాలా వంట అలసంద కాయ చేసిననండీ ఈడ దోష వేసిన టిఫిన్ కి
ఆ ఇగ ఫుల్ బిజీ బిజీయ పొద్దున్నే
ఆ పొద్దుటి నుంచి బిజీ బిజీ బిజీ ఇప్పుడే పాపకు మందులు వేసే వరకు లేట్ అయింది లే పోతే ఈ పని అయిపోతుండేది ఇంకా ఎవరున్నారు
ఆ ఆ మల్ల లేట్ అయింది
మ్
ఇంకా వర్షాలు ఉన్నాయా అండి అటు
అస్సలు లేవండి వర్ష్
అసలు లేవండి వర్షాలు మ్ మస్తు ఎండ ఇప్పుడు ఇప్పుడే ఎండాల కాలం లా ఉంది
ఆ ఒకా రెండు మూడు వర్షాలు ఇంకా కొడతలేవు మంచిగా
అంటే మొన్న పడ్డాయి కానే అవి ఏదో కొద్ది కొద్ది పడ్డాయి ఇంకా ఉడుకుతాంది వర్షాలది
మిసైడ్ ఏమైనా పంటలు ఏస్తరా
పంటలు ఏస్తరా అంటే మాది సిటీ మాకు యా పక్కకు ఉంటాయి ఊళ్ళు కానీ మేము ఉన్నకాడైతే సిటీ
అవునా
హు సిటీ మాది
అంటే ఇప్పుడు దగ్గర్లకు ఆ ఇట్లా ఏమైనా చెట్లు పెట్టుకుంటారా మరి వర్షాకాలం ఏమైనా ఇట్ట చిక్కుడు చెట్లు ఏమైనా పెట్టుకుంటారా
ఆ ఆ మా అత్తమ్మ వాళ్ళు పెడతారు
హా కొంచెం ఇంటికాడ ప్లేస్ ఉంటే పెట్టుకుంటారు కదా
ఉ పెట్టుకుంటారు మేము విడిగా ఉంటాం మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది వాళ్ళు పెడతారు
ఆహా అదే మరి ఏదైనా ఇంటికాడ దగ్గర ప్లేస్ ఉంటే ఏమై చెట్లు పెట్టుకోవచ్చు కదా అని
ఆ
మేమి ఇంకా ఇంటికాడ మా అత్తమ్మ వాళ్ళకి అత్తమ్మ ప్లేస్ ఉంది మాకి ఇక ప్లేస్ ఉన్నాయి వి యా కుంటాం కాని ప్లేస్ ఉన్నది మాకు ఇంకా మేమి ఇంకా పెట్టుకుంటాం ఇంకా వర్షాకాలం మట్టి గుండా ఏం చేస్తామని
ఆ
ఇయన్నీ చిక్కుడు చెట్లు బీరకాయ చెట్లు పెడతాం మా అక్కయల్లు కూడా వేసుకుంటాం పిల్లలు తింటారు ఇక్కడ మా ఊర్లో బాగా మంది వేస్తారు వాళ్ళని వీళ్ళని అడుగు బెస్ట్
ఆ ఎట్ల మనగా ఇంట్లో పండినివి మంచిగా ఉంటాయి
ఆ అదే మంచిగా ఉంటాయి మనం ఎక్కువ మంది వేసుకోం కాబట్టి మేమే ఎక్కువ మంది లేము మక్కెళ్ళలకు గడ్డి పీకుతం పోయి ఇగ ఇంటి ప
ఉ ఆ దగ్గర్నే కదే అన్నట్టు అది కొంచమే వేసుకుంటాం కాబట్టి గడ్డి
కుంటా గడ్డి కో మ గడ్డి తీసుకుంటా అస్తది మా అత్తమ్మ కూడా వచ్చి తీస్ సరిగా మాకు ఇంకా తీసి పెడతది నేను ఎక్కువ దియా
ఆ ఇయా వాళ్ళు ఏస్తరు గదా ఇగ ఉ
తర్వాత వాళ్ళు నా దాంట్లోకి వచ్చి తీస్తది ఇగ
ఉ మళ్ళీ మళ్ళీ మీకు చిన్న పిల్లలు కదా ఇగా ఇది అది చేయాలన్నా కూడా ఇబ్బంది అయితది
ఇప్పుడు ఈ ఇయర్ నుంచి కొంచెం బెస్ట్ అనుకోండి రెండు సంవత్సరాల నుంచి అయితే ఇద్దరు కొట్టుకోవడం
ఆ అంతే ఇగ
ఇప్పుడని కొంచెం బెటర్ అనుకోవాలి
చిన్నోళ్ళు అంతే ఉన్నారు, పెద్దోళ్లు అంతే ఉన్నారు మాములు కూడా
ఆ ఇగ అది అట్లనే ఉన్నది మా అక్క బిడ్డలు కూడా ఉన్నారు మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకులు కూడా అసుంటిదే సేమ్
హ
పలు కావచ్చు పెద్దగానే ఉన్నారు కానీ సతాయించుకుంటారు ఫోన్ చేస్తే ఇవ్వరు
అవును అంతే మాది కూడా అంతే అంది అట్లనే
పాప అయ్యేవి
హె హె హె ఇవాళ్ట పిల్లల్ ఆ పిల్లలు చెప్పినట్టే మన వినుడైతుంది ఆ
మీరు ఎందుకు ఫోన్ చే
హె హె హి
తుంది ముచ్చటాడుతుంది మీరు జేయ
ఊకే ఇదే పనేనా మీకు పనులేదు ఏంలేదు ఊకే ఊకే ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అంటారు. హ అట్లనే అంటాండు హలో హలో హలో